ఆ వచ్చిందిరా బిర్యానీ చెయ్య వస్తది అన్ని ఏమున్నది ఏమున్నది గ్యాస్ మీద పెట్టాలే ఆయిల్. ఎయ్యాలే. మంచి ఇగ దానికి ఇది ఇప్పుడా ఫ్రై చేసి. చేసయాలే గ్యాస్ వెలిగించాలే మళ్ళా. ఏం లేదు అది ఈజీనే ప్రాసెస్. ఫస్ట్ ఫస్ట్ బాయిల్డ్ వాటర్ పెట్టాలరా ఆ ఆ షాపింగా ఎల్తానా. ఇంత ముందే వెళ్ళచ్చాను ఇక్కడ అంటే మనం ద్వారకా
గోదారికానిలా చేస్తారా మంచి షాపింగ్ మాల్లు ఏమున్నాయి అండి గోదారికానిలా.
షాపింగ్ మాల్ అంటే చాలా ఉన్నది అర్థనటెక్స్ ఉంది.
అవును అర్చనా టెక్సు ఓకే అక్కడ బిజినెస్ ఉందా అండి
ఆ ఆరగన్స్ ఉంది ఇక్కడ. ఆల్రెడీ కొత్ ఆ కొత్తది ఉంది పాత బాగుంటది అన్ని ప్రోడక్ట్స్ ఉంటది అక్కడ అన్ని ప్రోడక్ట్స్ అవదు ఆ ఫ్రెండ్స్ ఉన్నరు. చాలా మంది ఉన్నారు ఇక్కడ.
చాలా మంది ఉన్నారా.
నాన్ లోకల్ ఉన్నారు చాలా మంది హ్మ్ ఆ మీరు ఎక్కడ ఉన్నారు? ఆ హైదరాబాద్ లో ఉన్నారు మీరు మంచిర్యాల్లో ఉంటరా అవునా ఏం చేస్తారు ఇక్కడ. ఇక్కడ మా మంచిరాల్లో.
ఏం లేదండి ఇగ కాలిగా బిజినెస్ పెడదామని ప్లానింగ్ లో ఉన్నాము.
అవునా పెద్ద బిజినెస్ పెట్టండి అక్కడ బాగుం
పెద్దది పెట్టడానికి డబ్బులు లేవండి తాతస్తులు చిన్నదే పెట్టుకుందామని ప్లాన్ చేత్తనం. హ్మ్ ఇగ తినలేదండి మరి.
ఆ ఆ తిన్నాతిన్న ఇప్పుడే ఫ్యామిలీయా మ్యారీడ్ అయిపోయిందా.
హ్మ్ మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు పిల్లలు. పిల్లలండి. హ్మ్ ఆ స్కూలింగ్ అండి. మీరు మీ పెళ్ళయిందా అండి.
లేదు అన్మారీడ్ అండి ఇంకా చేసుకోవాలే. అందరు ఫ్రెండ్సందరికి పిలుస్తాను ఆ చేసుకోవాలే ఆ మిమ్మల్ని కూడా పిలుస్తామండి మీరు రావాలే. హ్మ్ మీరు ఏ బిజినెస్ పెడదామని ప్లానింగ్ ఉంది.
అంతే కాదు మా మార్కెటింగ్ ఏజెన్సీ పెడదామని ప్లానింగ్ ఉన్నది. అ అంటే వేరేటోల్లది ఎవరిదన్న యర్స్ ఉంటది అనుకోండి సరే మీరు ఒక సారీ షాప్ పెట్టిండ్రూ మీకు ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ రాదు మీ ఇంటస్ట్రాగ్రామ్ నేను హ్యాండిలింగ్ గీత్తా మీ ఇన్స్టాగ్రామ్ని హ్యాండ్లింగ్ చేత్తా అని డైరెట్ పోస్ట్ కాదు డైరెట్ ఎవరైనా పోస్ట్ పెడితే ఎవరైనా పోతది నువ్వు నవ్ ఊర్తది కానీ మేము పెడితే ఎట్లా పోతదంటే ఎనక రోజు కు వంద రెండు వందల రూపాయలు పెట్టుబడులు పెడతాం అందులో అందులో యాడ్స్ రూపంలో పెట్టుబడి పెడితే ఎవరికైతే చీరలు కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే రీల్ పోతది అన్నట్టు పక్కా అప్పుడు నీకు సేల్ జరుగుతది అందుకని ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉన్నా అనుకో మీకు జాగ ఒకటి ఉన్నది అమ్మాలనుకున్నారు మీరు నాలుగున్నరలో పెడతరు పోదండి మా డిజిటల్ మార్కెట్ కి ఇచ్చర అనుకో మేము పెట్టుకో మ్మ్ మాకు ఇస్తే మేము మీ ల్యాం కూడా సేల్ చేసి పెడతాం ఎందుకంటే మేము ఓన్లీ డేటా కూడా మేము పోస్ట్ చేసు కూడా ఓన్లీ ఏజెంట్లకు పోతాయి లేకపోతే ల్యాండ్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే పోతుంది అవి ఇన్స్టాగ్రామ్ కి ఎట్లా తెలుస్ వస్తది అని అంటే
హ్మ్ అవునండి అయితే ఇప్పుడు అక్కడ ఏద వెహికల్ తీసుకున్నాను కుంటున్నా అంటే మీరు ఏమైనా వెహికల్ ఏమైనా తీసుకుంట రా ఇక్కడ కార్ గట్లా ఎమైనా
వెహికల్ మంచినండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక సిక్స్ మంత్స్ పడుతదండి
సిక్స్ సిక్స్ మంత్సా ఓకే మనం మీరు తీసుకున్నప్పుడు చెప్పండి మనం హైదరాబాద్ వెళ్
ఫస్ట హ్యాండ్ అనుకుంటన్నారా
ఆ ఫస్ట్ హ్యాండ్ ఎ అండి
ఫస్ట్ అండి ఏ కారు తీసుకుందాం అనుకుంటున్నారు మాది ఎంఎసి అండి ఇంకా మేము హైదరాబాద్ లో చేస్
హైదరాబాద్ చేసారండి మేము ఇక్కడ లోకల్ చేసాము నేను ఎంబీఏ చేసాను అంటే నేను వరంగల్ అయితే ఎంబిఏ బా వరంగల్ లో చేసాను అన్
ఆ ఎబ ఇవ్వాల మీరు చేసారా అండి
అక్కడ కూడా బిజినెస్ చేసారా మన ఇక్కడ హైదరాబాద్ లో
జాబి ఇష్టంమండి మార్కెటింగ్ ఇదే డిజిటల్ మార్కెట్ ఒక కంపె ఒక కంపెనీకి ఇష్టమండి
ఆ సూపర్ అండి బాగుంటది అక్కడ
నాకు బాగుండదు కాని కొంచెం హెల్త్ ఇష్యూ వస్త టచ్చినమండి ఇక్కది చిన్న స్టార్ట్ అ ఓహో
మేము మా హోమ్ టౌన్ కి ఎప్పుడేనా రండి అయితే మీరు విజిట్ చేయండి మీరు వచ్చినప్పుడు మాకు కాల్ చేస్తే నేను వచ్చి కలుస్తానుండి
ఓకే మేము వస్తామండి ఒక రెండు రోజులల్లో వస్తాము కలి కలుసామండి మనం కూడా ఒకసారి మీట్ అవుదాము
తప్పకుండా అండి మార్నింగ్ మార్నింగ్ వాకింగ్ వెళ్తున్నారా
హలో చెప్పండి ఈ వెళ్తున్నాము అండి ఇప్పుడు అంటే కొంచెం సూర్య నమస్కారాలు అవి చేస్తున్నా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది సూర్య నమస్కాలు అవి ఇక నేను వాకింగ్ కొంచెం కష్టం ఇప్పుడు
అవునా
మీరు మీ మీకు మల్ల ఒక సిక్స్ మంత్స్ అంటే మోకల గుజ్జు అరిపోయిందండి నాకు నడవస్తే లేదు ఆ నీస్
అక్కడ మంచి డాక్టర్ ఎక్కడైనా
హైదరాబాద్ లో రెండు లక్షల లెక్క ఖర్చు అయిందండి ఇప్పటి వరకు ట్రీట్మెంట్స్చ్చలేక మంచి రైలుకిచ్చిన లేకపోతే అక్కడనే ట్రీట్ ట్ అయితే జాబ్ ఎందు వదిలి పెడుతుండ అ ట్రీట్మెంట్ చెప్పలేకపోయినా ఇక్కడ ఇక్కడ ఎన్నబడదు కద అండి
అవునవును బాగు
వచ్చినా మళ్ళీ ట్రీట్మెంట్ అయితే మళ్ళీ ఏం సెట్గా ఇప్పు మళ్ళ హదరాబాద్ పోచ్చు కాని ఫస్ ఆరోగ్యం కదండి
అవునండి ఇప్పుడు ఇక్కడ డాక్టర్ పేరు ఎవరండి మీరు వెళ్ళారు మంచిగారు
ఇక్కడ రాఘవరావు అని ఎండి ఉన్నాడు పర్లేదు అంత హైలైట్గా కాదు కాని పర్లేదు సర వీటితో నొప్పులు తగ్గుతున్నాయి కానీ పర్మనంట్ ట్రీట్మెంట్ వస్తుాలేద ఆయుర్వేదిక్ ఉంటే చెప్తారా అండి మరి మీరు
ఆ చెప్తానుం చె కంపల్సరీ చెప్తాను ఆయుర్వేదిక్ ఇక్కడ కనున్నారు అలాకు అడిగి ఒకసారి తెలుసుకుని ఆ ఉన్నారు నను అడిగ తెలుసు మీకు చెప్తాను ఆ ఇప్పుడు మీ ఇప్పుడు మీకు బి ఒకటి యాప్ ఓహో అంటే మా కజిన్ చెప్తారు అది ఒకసారి ఇన్స్టాల్ చేయండి మీరు రేపు అదే దానిలో ఏంటంటే సంథింగ్ ఏదో అంటే మనం బ్యాంక్ నుంచి ఏదో టైప్ ఉంది ఇది వస్తుంది మీరు ఇన్స్టాల్ చేసుకోండి
విస్ చేద్దాం అండి చెప్పడిండి ఇంకేం చేస్తున్నారు
ఇక్కడ కరి్రీపాయింట్ పెట్టారు అక్కేయా వాళ్ళు గో కర్రీ పాయింట్ పెట్టారు కర్రీ పాయింట్ ఇక్కడ కూర్చున్నాను ఈ బిజినెస్ మీరు కూడా అక్కడ పెట్టండి బాగుంది
బానే బాగానే ఉంటాందండి అ క్యాంప్ దగ్గరన అండి
అవును ఇంద్రామా కాలనీ
ఆ ఓకే
ఇక్కడ ఇన్వెస్ట్ చేసి పెట్టారు
ఓకే మీ పేరు మీ మండి అనా శంకర్ గారా మీ పేరు మా దిలీప్ గారు ఆ పేర్లు ఇ పద్దంటలు లైట్లైన్ ఇంకేండి ఇంకేం చేస్తున్నారు
అయితే మీరు రండి అయితే మీరు ఇక్కడ టెన్త్ ఎక్కడ చేశారు
టెన్త్ విశ్వభారతి హై స్కూల్ అండి
ఇక్కడది ఇక్కడేనా మాది విశ్వశాంత అండి మాది ఆ పక్క అవును పక్కపక్కకే కావచ్చు అదే మీ ప్రిన్సిపల్ పేరు యాదగిరిగా
అవునవును అవునవును మీ విశేషాంత ఇప్పుడు అమ్మేష్ చెరే కదా అండి
అమ్మీష అది అమ్మీసా అదేడమ్మతో డౌన్ అయిపోయింది విశ్వభర్త ఒకటి ఉన్నాడు బాగా సంపాదిస్తున్నాడు మంచిగా ఎడ్యుకేషన్ కూడా బానే అందిస్తుంది మీరు అందులో చేశారు కానీ పర్వలేదు బాగుంటది అది విశేషాంతి డౌన్ అ అయింది అక్కడ రా పెట్టార్ ఇప్పుడు మ్మ్ రావు స స్కూల్ కొట్టది బ తర్ ఇద రావ స్కూలు ఇంటర్ స్ల అండి
ఇంటర్నేషనల్ స్కూల్ అండి రావు స్కూల్ బాగుంటది రావు స్కుల్ రావు స్కూల్ బదులు ఇప్పుడు అంత కొంచెం శ్రీచైతన్య నారాయణ నడుస్తుంది లేదంటే వేరేయి వే వేరే స్కూల్స్ అయితే మంచినె ఉన్
మీకు ఏమైనా పవర్ ప్లాంట్ యాడ్ ఉందా ఐడియా ఉందా ఎ
పవర్ ప్లాంట్ తెలుస్ సు బట్ థర్మల్ పవర్ తెలుసూ హైడ్రో పవర్ ప్లాంట్ తెలుస్ అనీ లోపల్కెప్పుడు వెళ్లలేదండి మరి వేకెన్సీస్ ఉన్నయాండి జాబ్ వేకెన్స్
వెహికల్స్ అంటే మీకు మీకేంద్ అంటే మీ సరిపడన్గా ఎంఎస్ చి చేసార్ కదా
ఏ ఎ మన్సీ ఎం పెట్టకండి ఓన్లి గ్రాడ్యుయేషన్ ఉంది కదా గ్రాడ్యుయేషన్ మీద జాయిన్ పెడ్దం
ఆ అలా అన పర్లేదు నేను ఇక్క నేను ఇక్కడ బిహెచ్ఎన్ చేసాను మళ్ళీ ఇక్కడ మీ సింగరేణి కూడా ఉంది సింగరేణి మీకు సింగరేణి సింగరేణి తెలుసా? కోల్ మైన్స్
గోల్డ్ మైన్స్ ఆ?
హ్మ్ ఐడియ ఉందా?
గోల్డ్ మైన్స్ ఐడియా ఉన్నయ్
ఆ అక్కడ రెండు ఇండస్ట్రియల్ ఏరియా అండి ఇక్కడ మేము మంచిరాళు ఎప్పుడ్ రమ్మంటరంండి
అవునండి ఇంకేం చేస్తున్నరండి ఎవరే ఏం చేద్దా మనుకున్నా మీ జాబ్ చేస్తున్నారా ఇపుడ్ బ్రో
ఆ ఇప్పుడుకి జాబే చేస్తున్నానండి
లోకేషన్స్ ఇక్కడ పవర్ ప్లాన్ మన సింగరేణి ఉంది కోల్ మైన్స్ ఇవి చూడటనికి బాగానే ఉంటాయ అండి?
చూడం అ సలారు తీసింది నిక్కెనేనా అండి ప్రభాస్ గారు
ఆ ఇక్కడే అండిది అవును సినిమా ఆ ఇక్కడే
చూపెడతారాండి ఎంట్రీ ఉంటదా మనకి
ఆ ఉంటదండి నేను చూపిస్తాను మీరు ఏ నాకు చెప్తే నేను చూపిస్తాను ఆ ఏదో వైట్ సీను ఏదో ఉన్నదట ఇక్కడచేస్తారూ అక్కడ మంచిర్యాల్ లో ఏది ఉంది అక్కడ
ఆ మంచిర్యాలో చాలా టెంపుల్స్ లొకేషన్స్ బాగా ఉన్నాయండి మొన్ననే అమ్మవారిది విగ్రహం బయటపడ్డది సేమ్ విజయవాడా లో ఎంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ విగ్రహం బయటపడ్డది సాములు చ్చి కింద తవ్వమా చెప్పారు ఇక్కడ విగ్రహం ఎల్ ద అని చెప్పేసి యాభై మంది సాములు వచ్చి తవుడుతోనే తవుడుతో తవుడుతోనే నిజ నిజంగానే వెళ్ళంది ఆ వెళ్ళటప్పుడు అందరు పిచ్చి పిచ్చి చేసిరండి ఆ శక్తికి హు బాగా ఇన్స్టాగ్రామ్ లో బాగా వైర పెలైదండి
వైరలైంద బాగా అయితే ఇప్పుడు మన హైదరా హైదరాబాద్ లో ఎక్కడ ఉండాలి మీరు
మేము ఈ కుక్కడపెల్లి ఏరియాలో ఉండేనండి
కూకట్పల్లి ఏరియా నా హైదరాబాద్ లో ఏం హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీ ఆ ఆండీ అంటే అది అకడేముంటది
ఆ హైదరాబాద్ అనేది చాలా పెద్ద సిటీ కదా అండి సాఫ్ట్వేర్లే ఎక్కువ ఉంటాయి సాఫ్ట్వేర్ ఇండస్ షీస్ ఎక్కువ ఉంటయండి ఫార్మా కంపెనీలు ఎక్కువుం టయి ఎక్కువ ఫుడ్ సెక్ష్ బినె అంటే ఫుడ్ సెక్ క్షన్ బిజినెస్ బా నడుస్తది
అవునండి నాకు తెలీదు ఆ
ఇంకాండి ఆ తిన్నామండి
అచ్చా
ఊ ఈ యా ఇప్పుడు
అవునా ఆహా ఇప్పుడు మీరు ఫ్యామిలీతో ఉంటారా మంచిగాళ రేపు వస్తానండి నేను మీరు ఒక టైమింగ్ చెప్తే నేను వస్తాను అంటే మీరు
ఆ ఫ్యామిలీతోనే ఉంటా జనాల్ లేల్
ఓకే తప్పకుండా సరేనండి ఓకే బాయ్ అండి గుడ్ నైట్